హలో
చెప్పు రా
చెప్పాలక్క ఏం చెస్తుడు
ఎం చేసుడు లే ఒరిగిన నువ్వు
ఎం ఉంది నేను బయట కూసున్నా
అ తిన్నావా మరి
ఏడ తిండి మధ్యాహ్నం తినాలి నువ్వు తిన్నావా మధ్యాహ్నం
నీను తింటన్నా గప్పుడే టువెల్ కి
ఓ అవునా ఎం కూర
మాది ల్ కాయ తల్కయా
అహ నువ్వు తింటావా
ఇంకా అన్ని తింటా నిను
ఫేస్కు అవునా
ఆ
ఏటు తోస్తలేదు ఎండాలు బాగా కొడుతున్నాయి
గోరం బయటికి పోలేము అడుగుగుడ పెట్టలేము
నిజంగా మస్ ఎెండలు కొడుతు న మే నెలలానైతే బాగా గోడు తున్నాయి ఎండలు ఇంకా వర్షాలు ఉండవేమో వర్షాలు వస్తే వాస్
అక్క వర్షలో నిన్ూసే వస్తు తలేవు మొత్తం ఎండలగా వస్తుంది ఇంకా ముందు ముందు ఇంకెక్కువ ఉన్నాయి అని చెప్తడు హ అప్పుడు కొట్టినప్పుడు ఏం లాభం లేదు కొట్టినప్పుడు ఏం అది ఎట్లయిరు ఏడ్చిడు ఒకటే తక్కువ ఉంది
సో మొన్న కొట్టిన వర్షానికి కి వర్షం తక్కువ గల్దీవారం ఎక్కువ వచ్చింది మాకైతే
మాకు వర్షం ఎక్కువ ఒచ్చింది ఒడ్లన్నీ ఇట్లా రోడ్ల పంటి ఎట్లా పోయినయో తెలుసా నీకు
అవునా మా సైడ్ అంత తా కుట్టలేదు మా అన్నప్పుడే అయిపోయినాయి ఒడ్లు
సైడ్ మా సైడ్ ఇప్పుడే కుప్ప లో ఏషిళ్లు ఒడ్
ఆహా
మస్తు ఏడుషుడు ఒకటె తక్కువుంది మాది
మనకు కావాలనుకున్నప్పుడు వర్షానిక్
వద్ద అనుకున్నప్పుడు వస్తది అంతకే బాగా ఎక్టి అవుతది
ఓ మొత్తం ఆగమాగం చేసిపోతుది అ
ఉ
ఆ మొత్తం ఆగం ఆగం అ ఎప్పుడు అయినా ఈ సారీ గవర్నమెం
ఆ
హ
అనవసరంగా గెలిచిందది
నిజంగా అప్పుడు కె సి అర్ మంచి చేస్తాడు అనుకోని అందరం వేసినాం లాస్ట్కి ఏం చేయలేదు ఆయన
కె సీ ఆర్ కూడా అన్నాడు ఆ కె సీ ఆర్ అన్నాడు అ ప్పుడు ఎందుకు వసిండ్రా అన్న ఎత్తులు కొట్టుకుంటారా అని అప్పుడు అన్న ఇప్పుడు తెలుస్తుంది అందరికి
ని సంగ
ఆడు గెలిచినా అయిపో మస్తా అంటే ఆ మస్త్ అంటే మస్త్ చేసిల్లు కె సి ఆర్ అయితే నన్ను అయితే
ఆ అవును కే సీ ఆర్ చేసిండు ఈయనేం చేస్తనేలేడు ఉత్తి పనికిమాలిన ఫ్రీ బస్ వెట్టిండ అప్ ఫ్రీ బస్ ఎందుకు వేట్టిండో తెలివదు గ్యాస్ ఫ్రీ అన్నారు గ్యాస్ ఫ్రీ లేదు
ఫ్రీ లేదు ఫైవ్ హండ్రెడ్ ది ఓస్తుందంట కనీ అది చిన్నగా ఉన్నది గ్యాస్ ఎ అది మేము దీసుకోలే ఎసుకోలే ఎందుకు అని అవసరమా గదే ఇంకా పానెల్ వెడితే పూల్ ఓచ్చేస్తది పెద్దది ఉ అనవసరంగా వెట్టిడు ఆ పైసలు తి తీసుకుంటున్నాడయన చాలా ఉండు ఏంచేస్తుం
ఓ నిజంగా మస్త్ తు పైసలు ఆ మెట్రోస్, స్టేషన్ లో అమ్మడలు. లా ఏందో పేద ప్రజల ఇల్లులు తీసుకో, కొనే రెండు ఇల్లు కులిపిచ్చిండు,
గోరం అది,
దూరం అల్లాది అల్ల అయితే, ట వాళ్లది
ఉమ్ వన్ని కొట్టుడు ఒక్కటే త తప్పు వాళ్ళందరూ కూడా కళ్ళముందు కనవడమను,
వన్నే అయితే ఉర్కిచ్చి ఉర్కిచ్చి కొట్టు నీజంగా అల్లనైతే అయితే మరి గోరంగ, రంగా అక్క అసలు ఎట్లా,
ఆ అల్లు ఎట్ల ఏడ్చుకుంటా, ఎట్ల చెప్పిర్రు,
హ్మ్ అవును ఫుల్ ఏడ్చిరు వాళ్ళు,
ఉ
హ్మ్ ఇంకోటి, ఇంగా ఈ ఇ ఇయర్ అయితే మొత్తం సంపుకునుడు నార్క్,
అహో ఓ అవును రా అయ్య, ఆ
ఓ ఒకని ఒక్కని మీద పగ ఉందనుకో, ఏగా పోతుర్రు, రూ పొడుసు, వస్తుర్రు మా అంటే ఒక నెల జైలు ఉంటూరు వస్తారు,
తాయిందిగా, ఆ ఆయనదే, అయన ఒక ఆయను చంపలే, అలా ఆ
యా వనా,
ఎవ లాయను, ఆ అసలు ఎందుకు అవసరమా ఏం లేదు ఆడ ఇది ఆమె ఆమె కూడా, అన్నది ఆయా ఆయన కావాలన్నట్టే ఉండే ఆమెకి కానీ వాళ్ళు అట్ల సంపేసిర్రు మస్తు పాగు స్
ఊ ఇప్పుడుగ ఇప్పుడు పోలీస్ సోలన్నవి ఇదంతా అనే లైట్ అయిపోయింది అందరికి ఇగ ఏముఉంది మా అంటే పైసలు వచ్చినమా ఏమంటారు మా వచ్చేనామా బయటికి అన్నట్టు ఉంటుంది ఇప్పుడు సొసైటీ ఉ మొత్తం లానే ఉంది సొసైటీలా
హలో
ఆ అక్క
వు చెప్పు
ఇప్పుడు ఉన్న సొసైటీకిి అంత పట్టింపులు అంత లైట్ అయిపోయింది ఏంధంటే అంటే మా పైసలు వచ్చినమా బయటకు వచ్చినావా అన్నట్టు ఇగా మొత్తం పైస్ అసలతోట నడుస్తుంది
అవునా
తమాజ
వచ్చినోళ్ళకి న్యాయం జరుగుతుంది ఆడ
ఆ అవును ఇప్పుడు మనం ఏదైనా చేసినాం అనుకో, మా అంటే పది రోజులు నెల రోజులు ఉంటుంది జైల్లో. పైసలు ఇస్తాం బయటకి వస్తాం ఇదేది నడుస్తుంది బయట రాజకీయమే అంటా
పైసా లేనోళ్ల కి
లేదు లేదు
కష్టం
అట్ల జరుగుతుంది చాలా అట్లంటే రీసెంట్గా వైష్ణవి యూ ట్యూబర్ ఆమె చనిపోయింది
ఆమె ఇడా అనవసరం గ చంపింది. అడ ఎందుకు పెళ్లి చేసుకుందో, ఎందకు చంపిందో కుడా తెలీదు. పైసల్ కట్నం గురించి ఇంకోసారి చేసిల్లంట జైలు కట్నం ఇస్తాన్ లేం ఈమెను చంపేసిర్రు
నిజంగా అసలు ఇప్పుడేముంది వాళ్ళకేమన్నా అయ్యిందా ఇప్పుడు వాళ్ళకేమన్నా నాయం జరిగిందంటే ఏం లేదు ఆడ నాయంత జరగదు ఫస్ట్ ధింగ్ జరగాదు ఇగది
అదే అనిపిడే అనిపిడ కూడా తెలియదు
ఆయనేం చనిపోడు
ఔను వాళ్ళన్నోళ్ళందరు మాకొదిలేయరు కానీ వదిలేయరు
వదిలేయ్యారు వాళ్ళు ఆయన బయట ఉన్నా ఇప్పుడు జైల్లున్నట్టే చెప్తరు ఆళ్ళు
ఆ
ఉం అంతా పైసలతోటి నడుస్తది ఈ వారం మ్ డబ్బుంటేనే ఏదైనా
అంతే ఇప్పుడు ఏదైనా అం తే వాల్యూ కూడా పైసలుంటేనే ఇస్తుర్రు
ఆ అవును
ఫస్ పైసా తర్వాతనే ఏదైనా
ఆ అవును అట్లా మారిపోయింది ఇస్తు
ఇప్పుడుగా ఇప్పుడట్ల మారేగా అప్పుడట్ల లేదుగా
మ్ ఒకప్పుడ ట్లలేదులే గానీ ఇప్పుడు మొత్తం పైసల్తోటి నడుస్తుంది మనుషులు కూడా ఛేంజైతరు
మ్
షన్ మారేకొద్ది
ఏఇగ ఇంకా రేపు రేపు జనరేషన్ ఇంకెట్లుంటరో
టదొ ఇంక పిల్లల తరం ఉంటదిగా మన పిల్లలు ఆళ్ల పిల్లల తరం అట్లా
తేష్
మొత్తం ఘోరం ఓండో అసల్ వేరే లెవెల్ ఉంటది వోల్కినరు అసల్ నువ్వెంత ని
ఆ అట్లనే ఉంటారు
ఔను
ఈ భూమంతా ఒకసారే పోవాలె
ఇగ ఐతాదిలే ఏదో రోజు పోతాంగా అందరూ
ఆ
బ్రహ్మంగారు చెప్తారుగా కొన్ని
చెప్పినయి అయినాయి కొన్ని ఆల్రెడీ చాల అయినాయి అక్క కరువుగూడ ఓస్ కూడా ఆయనే చెప్పిండు అంటగా
అ
మల్లా ఇంకేమో చెప్పిండు చాలా అయినాయి బాయ్స్ కూడా పిల్లలు పుడతరు అని చెప్పిండు అది కూడా అయింది
అవును నిజాంగనే పుట్టింరా
పుట్టిరూ మన మన దగ్గరనే ఎన్నో పుట్టిరు
ఆహా సినిమా చూసిన గానీ నాకు అది తెలవదు మూవీ వచ్చిండేగా
మూవీ అది మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ మూవీలగాదు రియల్గానే పుట్టింరు
ఆహా
హ
ఏవో నేనైతే మూవీ ల నే చూసిన రియల్గా అంటూ నేను ఏం లేదు
హ
ఉ మమ్మీ వాళ్ళు ఏంజెస్ స్తు మరి
మమ్మీ పన్నుకుంది డాడీ ఇప్పుడే బయటికీ పోయిండు దున్ననికి పోతాడేమో టాక్టర్ తీసిండూ
అవునా మీ అన్నయ్య
మా అన్న షాప్ దగ్గరికి వోయిండు బోన్ సెటింగ్ షాపు ఉంది బోన్ సెటింగ్ బోన్స్
అర్థంకాలే
బోన్ బోన్ సెట్టింగ్ షాపు
ఆహా
కాళ్ళు తెచ్చి వస్తారు చూడు గది
ఓ అద్ దా ఉహు
సరే
సరేలే అక్క ఉమ్